హలో
హలో
ఏం చేస్తున్నారండి
నేనా అండి ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నాను
అవునా ఇంకా ఎవరున్నారు ఈయల
ఈ రోజా అండి ముద్దపప్పు చారు
అవునండి మే మాది కూడా ఇవాళ పాలకూర పప్పు
ఉహుమ్ ఈ రోజు ఎండలో బాగున్నయ్ టున్నాయి కదండి
అవునండి మా బాగున్నాయి మీరు చ చల్ల తాగుతారాండి మీరు
ఆ తాగుతా అండి
తింటారా
పెరుగు తింటాం చెల్లాయి తాగుతాం పాలు తాగుతాం ఆ ఆవుజు ఆ అదేమంటారు పన్నీర్ అంటారు అవన్నీ తింటామండి
వామ్మో నేనైతే పెరుగు తినను చల్లగ తాగానండి నెయ్యి అసలే పడదండి నాకు
అవు అవునా ఉమ్ మీరు హైదరాబాద్ లో మీరు ఎక్కడండి హైదరాబాద్ ఆ
అయితే మా అమ్మ ఏం వరంగల్ అండి మాది
ఆహా అవునండి ఓకే ఎండలు బాగున్నట్టున్నాయి నేను న్యూస్ పేపర్ లో చదివాను
అవునండి అవునండి బాగున్నాయి కదండి అలా పన ఇంట్లో పని అయిందా అండి
ఆ పని అయిపోయిందండి
మాది కూడా పొద్దున్నే అయి పోయిందండి మాది కూడా లేసినాం ముగ్గేసినాం అండి వాళ్ళ ఇంట్లో పని అంతా అయ్యో తొందరనే గడిచిది ఆ ఇంట్లో ఆ స్పెషల్ ఏంటి అంటే ఇవాళ స్వీట్ పన్నీర్ చేసాము పన్నీర్ కర్రీ చేసాము స్వీటు ఇది బాదుషాలు చేసాము ఇంకా పాపుడలు ఇవ్వంటి నిమ్ అన్నీ చేసాంమండి స్నాక్స్ లాంటివి మీరేం చేశారు ఇయ్యాల
ఈ రోజు నేను ముద్దపప్పు చార్ చేసిన సరే అండి ఈరోజు నేను ఆ విన్నాను ఏదో ఇక్కడో ఆర్ఎస్ బ్రెజర్స్ ఎక్కడో బాగా ఆఫర్స్ పెట్టారంట కదా సరీస్
అవునండి ఆఫర్స్ ఉన్నాయంట ఫైవ్ హండ్రెడ్ కి టూ సరీస్ అనుకుంటా అండి నేను కనుక్కున్నాను మీరు మీరు వెళ్తారా అండి ఇవాళ
ఆ వెళ్ళలేదండి మా పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు చూపించారు సరీస్ అయితే చాలా బాగు న్నాయి డిఫరెంట్ ఉంది జార్జెట్ ప్యాటర్న్ లో తీసుకున్నారు బనారస్ ఈ ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తుంది కదాండి ఏదో క్రేప్ లో గాని పెసిల్క్ అని చెప్పేసి ఏదో డిఫ రెట్ డిఫరెంట్ గా
అవునండి వర్ణంలో కూడా వర్ణంలో కూడా చూసాను సెట్స్ కుర్తి సెట్స్ బాగున్నాయి ఆ సరీస్ కూడా బాగానే ఉన్నాయి నైట్ డ్రెసెస్ అయితే నైట్ డ్రెస్సెస్ అయితే బాగుందండి ఒక సెట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మంచిగా అ టూ సెట్స్ వచ్చి టూ సెట్స్ తీసుకొచ్చుకున్నాను కుర్తీస్ కూడా త్రీ ఫోర్ తీసుకొచ్చుకున్నాం ఆ తౌసెండ్ రూపీస్ కి త్రి అండి కుర్తి బాగుంది ఆ బట్ట కూడా బానే ఉంది డెలివరీ కూడా బాగా దొరికింది వర్ణం మన కాడనే ఉంది దగ్గర ఉంది కదండి షాపింగ్ మాల్ అక్కడనే వెళ్ళాను
ఇంకా నేను వైభవ లక్ష్మిలో మాత్ర మాత్రం మొన్న ఏదో ఆఫర్ పడితే చూసానండి నేను కూడా వెళ్ళాను నాకు ఇంచుమించుగా టూ తౌసెండ్ నుండి డే సెట్ మన కు వెయ్యి రూపాయ డిస్కౌంట్ తీచ్చారు అంటే నేను ఇట్లా మూడు సెట్స్ తీసు న్నాను చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి మళ్ళ కాత్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఆఫర్స్ పెట్టారు వన్ ప్లస్ వన్ ఇంకా లెహెంగా చోలీస్ ఇంకేమో రెడీ మేడ్ బ్లౌజెస్ అవన్నీ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి అందులో
అవునా అండి ఇవాళ నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ షాపింగ్ మాల్ ఉంది వచ్చేటప్పుడు కూడా ఒక అమ్మాయి చిన్న పాప డ్రెస్ ఉంది అది నెమలీల తోటి తయారు చేసి ఉందండి మస్తు ఉంది అసలు ఎట్లా అంటే మొత్తం నెట్టు మొత్తం ఫుల్గా ఉంది అమ్మాయి అమ్మాయి అయితే చిన్నగా ఉంది గౌన్ మొత్రం పెద్దగా ఉందండి ఎంత బాగుంది తెలుసా అండి అది మస్తు ఎవరు డిజైన్ చేశారో కానీ బాగా డిజైన్ చేశారు అసలు అంతా ప్యూర్ మొత్తం న నెమ్మలికలు తోటి చేసారండి అంతా
అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టారు మళ్ళా డిస్ప్లేలో బొమ్మలు ఉంటాయి కదండి ఆ బొమ్మల మీ ఇద అప్డేట్ లేటెస్ట్గాన్న శారీస్ గానీ లహెంగాస్ కానీ కుర్తస్ కానీ జెంట్స్ కి ప్యాంట్స్ షర్ట్ అప్డేట్ లో ఏమే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే లో పెట్టారు అన్ని ఇంకా కొంచెం ఆఫర్స్ కూడా పెట్టారు ఇంకొన్ని రోజులయితే ఆషాఢ వస్తుది కదా అన్ని వన్ కేజీ ఆఫర్స్ అట ఆ ఇంకా బై వన్ బై టూ గెట్ వన్ ఫ్రీ అని చెప్ప వేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఆఫర్స్ ఏమో పెడతామని అంటున్నారు వాళ్ళు కూడా
అవునా ఈసారి షాపింగ్ చేస్తారా అడి మరి ఇప్పుడు ఈ సంబ లో సంబద ఆపస్ ఉంటాయి కదా
ఆ చెయ్యాలండి ఫ్రాక్స్ తీసుకోవాలి కొ కుర్తీస్ తీసు వాలి ఇంకన్ని నైట్ ప్యాంట్స్ ఇ అవన్నీ ఆఫర్ లో ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవాలి అన్నట్టుగా మా పక్కింటి వాళ్ళు వెళ్ళారండి ఆ షాప్ కి బనార్సు శారీ ఉంది ఫవ్సండ్ టె సం ఉన్న సారీ వాళ్ళఫర్ లో జస్ట్ టూ సండ్ ఇచ్చారట ఆ పట్టు టైప్ లో చూడ్డానికి చ గండ్ ఉండి ఎవర చూస్తే మాత్రం కచ్చితంగా అది పది వేల సారీనా అని అడుగుతారు బాగుంది చాలా డిఫరెంట్ కలెక్షన్ అసలు చూస్తూనే అసలుకి నాకు కూడా అనిపించింది ఆ నేను కూడా వెళ్లి ఒకసారి తెచ్చుకోవాల అన్నట్టు అనిపించింది వాళ్ళు ఇట్లా ఎలా వసారంటే ఇట్లా మనకు రెడ్ కలర్ లో గ్రీన్ కలర్ బార్డర్ అండి డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ గా ఇంకా చూస్తే మాత్రం అది యాక్చువల్గా సిక్స్ సెవెన్ థౌజండ్ అంట ఆఫర్లో మాత్రం జస్ట్ వాళ్ళు టూ థౌజండ్కి ఏమో ఇచ్చారట అంతే
అవునా అంత తకువలా అంత తక్కువలో కూడా దొరుకుతాయి అండి ఇప్పుడు అసలు సీజన్ ఉంత అదే ఇంకో ఇంకో అన్ని డేస్ అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు కద హలో హలో హలో